హలో
ఇందాకద్ది అది ట్వల్వ్ సెకండ్స్ అయిపోయింది కదమ్మా అది ఇందాకది సబ్మిట్ అయిపోయింది అది ఇంకా మనం ఏం చెయలేం
ఆ అన్నా
ఇందాకడిది టువల్స్ సకెట్స్ అయిపోయింది కదా అది సబ్మిట్ అయిపోయింది ఇంకా మనమేం చేయలేం
ఆ అది ఎడిట్ వస్తలేదా
వస్తలేదు అది ఇంకా లాస్ట్ లోంది అది రీ ఇంకా వెళ్ళిపోయింది అది రిఫ్రెష్ కొట్టే లోగా అది సబ్మిట్ అయిపోయ్ పోయింది ఇందాక అట్లానే లేదు బ్యాక్ కెళ్లిపోయి ఆటో రిఫ్రెష్ అయిపోయింది అది బ్యాక్ వెళ్ళిపోయి అది సడ్మిట్ అయిపోయింది అది పెన్సిల్ సింబల్ రాలే మచ్చలొల్లు చేసినండే బయట పోయి ఉండంట
ఏం చే తిన్నారు
ద ఏం చెయ్యట్లేదు అందరికి ఇట్లా కాల్స్ చేసుకుంటున్నా పైపింక పాపకు తినపెడితివా హలో హలో హలో